ఎక్కాబాగున్నారా
అండి మీరు బాగున్నారా
ఎమ్ చెస్తున్నారు
ఏం లేదండి ట్రిప్ పోవాల అనుకుంటున్నాము అదే ప్లాన్ చెస్తున్నాము
అవునా ఏం ఎక్కడక్క ఎక్కడికి వెళ్తున్నారు ఎ ఇక్కడికి పోవాల అనుకుంటున్నారు
అంటే ముందు మైసూరు వెళ్ళొచ్చాము ఇప్పుడు ఇంకా అరుణాచలం వెళ వెళ్ళాలనుకుంటున్నామండి
మైసూర్ ఎప్పుడు పోయింట్రి అక్క
పోయినవారం ఏ పోయినామండి మైసూర్ ఓకే
అవునా ఏమేం చూసేసి వచ్చినారు మైసూర్ సూర్లో
మైసూర్ లో చాముండేశ్వరి పెడతా ఇంకా మైసూర్ ప్యాలస్ ఉహ్ చర్చూ ఇంకా జూ ఉంది కదండి మైసూర్ జూ
అవును అవును అక్క మైసూర్ ప్యాలెస్ జూ అంటే చాలా పెద్దది అంటుంటారు కదా
పెద్ద అదా అంటారు అన్ని చానా ఐదు ఎకరలు ఏమో ఉంటుందది
ఏది జూనా
పెద్ద నరవు లేక్ పజ స్తులీ చానా రకరకాల చాలా జంతువులు ఉంటాయి
ఆ మేము కూడా వెళ్ళాలక్క ఎప్పుడు వెళ్ళాలో ఏమో మైసూర్ అందరుూ అంటుంటారు కదా మైసూర్ ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ అని మైసూర్ ప్యాలెస్ అంటే ఆ
వెల్లేస్ రండి బాగుంటుంది అంతా చూడ్డానికి ఇ మైసూర్ ప్యాలెస్ లో అంటే రాజులు పురాతన కాలంలో అన్ని నిర్మించతారు
అవునవును అంటే వాళ్ళు వాడిన అంటే కుర్చీలు గానీ వాళ్ళు వాడినాతిన్రా ఆ తినడానికి ప్లేట్లు అలాంటివి వాళ్ళ కాలంలో వాడిన వస్తువులన్నీ
అవును పురాతన కాల వస్తువులన్నీ బాగా పెట్టింటారండి ఇకా ఆ ప్యాలెస్ చూడ్డానికే చాలా బాగుంటుందండి
అవునవున అక్క నేను కూడా ఫొటోస్ లో అలా చూసినాను అంటే మామూలుగా కోట రాజుకోట్ ట్టా అలా ఉంటాయి కదా
ఫోటో మాదిరి ఉంటుంది చనాా బాగుంటుంది చూడ్డానికి అలాగే చాముండేశ్వరి బెట్ట టెంపుల్ కు వెళ్ళాండి వెళ్తే అక్కడ కూడా దేవుడు అక్కడ గుడి చాలా బాగుంటుంది
చాముండేశ్వరిపేట్ట అవునా ఆ మీరు వెళ్ళారా మళీ దర్శనం చేసుకొని వచ్చారా
ఆ దర్శనం చేసుకున్నామండి అంటే టూ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ దర్శనానికి చాలా రష్ ఉంటుంది తొందరగా వెళ్తే అవుతుంది
అంతరష్ అలా ఉంటుంది అంత టైం పడుతుందా అక్క
ఇప్పుడు దానికి ఎక్కువ ఫేమస్ అయింది కదా టెంపుల్ చాలా మంది ఉంటారు అక్కడ ముందే వెళ్ళాలి టోకన్ కూడా ఉ టుంది
ఉ హు అవునవునా
తోందారగా అవుతుంది
అంటే మీరు ఎలా మామూలుగా ఫ్రీ దర్శనమే
హలో
మేము రెండు వందలు టికెట్ తీసుకొని వెళ్ళాము టూ హండ్రెడ్ అప్పుడు వెళ్తేనే మాకు త్రీ అవర్ త్రీ అవర్స్ మొ పట్టింది దర్శనానికి
ఆహా అలాయితే అయితే ఇంకా మామూలుగా ఉచిత దర్శనం పోతే ఇంకా ఆరు గంటల అలా పడుతుందేమో
న్నదండి అందుకే మీరు కూడా టూ హండ్రెడ్ టికెట్ తీసుకొని వెళ్ళండి తొందరగా అవుతుంది
అదే అక్క ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం ఎండలు తగ్గితే పోవాలనుకుంటున్నాము
అవునండి వెళ్లేసిరండి ఇ ఇంకా చర్చ్ చర్చ్ కూడా బాగుంటుందండి వేరే వేరే కంట్రీలో మాదిరి ఉన్నట్లు ఉంటుంది
చర్చా
ఆవును
ఆ
చానా బాగుంటు చర్చి కూడా చూడ్డానికి అలా వెళ్ళేసి ఇంకా నాలుగు ప్లేసులే కవర్ చేసేకయింది మాకు ఒక రోజు లో
అక్కడ ఇంకా ఏదో అంటే మామూలు గా డ్యామ్ అలా ఉం వందంటారు దానికి వెళ్ళలేద అక్క
కానీ మేము ఇంకా ఈవినింగ్ అయిపోయిందని వన్ డేనే కద మేము ఆఫ్ ఆ మేమంతా ఫ్రెండ్స్ వెల్లాము
ఆ
అందుకే మాకు ఒక రోజె లీవ్ ఉన్నింది
అవునవున్లే
ఇంకా అది కవర్ చేయలేకపోయినాం అప్పటికె ఇంకా అందరు అలిసిపోయినాము
మేము కూడా మొన్న అరుణాచలం వెల్లింటిమి మక్క
అవునండి అరుణాచలమెలా ఉన్నింది ఇప్పుడు వెళ్ళ
బాగుండె అంటే దర్శనం గాని శివయ దర్శనం ద పోయినాము ఇంకా పోయేసి అక్కడ లా కరలు తీసుకొని అంటే లగేజ్ పెట్టడానికి అలాగా వంద రూపాయలు ఏమో అలాగా లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా భోజనాలు చేసేసి పన్నెండు గంటలకి ఇంకేమో ఇంకా దీప దర్శనం స్టార్ట్ చేసాము టెంకాయ కొట్టేసి స్వామికి
గిరిప్రదక్షి న కా చెప్పులు లేకుండా నడవాలికదండి నడిచినార మల్లా
చిిన అంటే మాముూలుగా లాస్ట్ కి ఒక కిలోమీటరు ఇంక రెండు కిలోమీటర్ల అనా ఆ ఉంది అనంగా అసలు కాళ్ళన్నీ నొప్పిస్తున్నాయి
ఆ
కానీ ఇంకా దేవుని పోయిన భక్తితో అలానే నడుచుకుంటూ పోయినాము పద్నాలుగు కిలోమీటర్లు కదక్క అక్కడి కి ఇంకా ఏడు కిలోమీటర్ లు అయిపోయినాక ఏడు కిలోమీటర్ లు అలాగా కొంచెం అయిపోయిన అయిపోయిన తర్వాత కూర్చునే ఉన్నాము కానీ ఈ కాల్ వ వచ్చినాయి ఇంకా పోయినాము పోయేసి ఇంకా అక్కడ మళ్ళీ రెడీ అయ్యేసి స్నానాలు చేసేసి స్నానాలు కూడా చేసుకోవచ్చు
హ అక్క
ఆ చేసేసుకొని ఇంకా ద దర్శన పోయినాం దర్శనంకి మామూలు ఇగా ఉచిత దర్శనం అయితే చాలా క్యూ ఉన్నింది అంటే జనాలందరూ మంది ఉన్నారు ఇంకా అందుకని మేము వాళ్లు టికెట్ తీసుకొని వెల్లి
ఓ యాభై రూప్ రూపాయల టికెట్ కి ఎన్సేప్పటింది దర్శనము
ఒక రెండు గంటలు అలా పట్టిందక్క ఇంకా ఉచిత దర్శ ఆ ఆ
హ
ఇక ఉచిత దర్శనం మై యితే ఒక నాలుగఐదు గంటలు పట్టిందంటే మా మా పక్కన వాళ్ళు ఎవరు వెళ్ళింటే చెప్పినారు. నాలుగైదు గంటలు ఇం ఇంకా ఎక్కువే పట్టింది అసలు ఎంత జనాలు ఉన్నారు అసలు అబ్బా,
ఆ మోక్ష మార్గం ఉందంటారు కదండి దాంట్లో వెళ్ళారా మీరు
మోక్ష మార్గంకి అక్కడ కూడా చానా క్యూ ఉందింది అక్క అంటే ఆ అందరూ మోక్ష మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలి అని అలాగా పెద్ద క్యూ ఉండింది ఇం ఇంకా దానికి కూడా టైం లేదని గా ని మామూలుగా దీప దర్శన నడుచుకొని పోయినాం అక్క దాన్ని మెక్కొని ఇంకా వెళ్ళేసినాం అంతే అక్కడ మో మార్గం అంటే అది ఒక రాయి లాగా
అవును ఎంత లావు ఉండే వాళ్ళ అయినా పడత తారంట కాదా అండి ఇది నిజమా నిజామా
అది ఆ అంటారు అక్క అదొక నమ్మకము ఆ కానీ కొంచెం భయంగానే ఉంటుంది దాంతో దూరాలంటే మరీ ఇరుక్కపోతే కష్టం అయితది
మీరు వెళ్ళలేదమరి దాంట్లో
లేదు లేదు అక్క టైం లేదని ఇంకా పోలేదు
హు దర్శనం అంతా బాగా అయిందా అండి
ఆ బాగా అయిందక్క
ఆ మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము అలాగే పక్కన పాండిచ్చేరి ఉంది క ఉంటదండి వెళ్ళలేద
పాండిచ్చేరి వెళ్ళలేదు అక్క పాండిచ్చేరికి కూడా టైం లేదు మాకు శనివారం ఆదివారం పోయినాము శనివారం పోయేసి సి ఇంకా అక్కడ అంతా దర్శనం చేసుకొని వచ్చి వచ్చేస ఆ ఆదివారం మళ్ళీ రిటర్న్ అయిపోయినం హ్మ్ టైం లేదక్క అందుకే ఇంక వెళ్ళలేదు
ఆహా
ఊ మీరు ఇరు నువు వెల్నావా ఇదు దీనికి పాండిచ్చేరికి
అరుణాచలము అలాగే పాండిచ్చేరి రెండు ప్లాన్ చేసినాం వెళ్ళాలనింకా
అవునా ఆ తిరుపతి కూడా వెళ్ళండి అక్క మొన్ననే రీసెంట్ గా వెళ్లేేసి వచ్చాం బాగుంటుంది తిరుపతి
ఆ తిరుపతి ముందు సరే వెళ్ళామండి ఆ మళ్ళీ వెళ్ళాలి కానీ ఇప్పుడు వేరే ప్లాన్ ఉంది కదా ఇదయిన తర్వాత మళ్ళీ చూడాలి ఆ అరుణాచలంలో ఇంకా వేరే ప్లేసెస్ ఏం లేవా చూడ్డానికి
ఇంక ఏం లేవు అక్క అరుణాచలంలో అక్కడ శివయ్య దర్శనం చేసుకొని రావడమే అంతే ఇంకా అక్కడ ఏం లేదు ఇంకా అదే మీరు చెప్పినట్టు అరుణాచలంకి కొంచెం ఒక రెండుకి రెండు గంటలు అలా పడుతుందేమో కొంచెం దగ్గరలో పాండిచ్చేరి ఉంది ఇంగ అంతే ఇంకేం లేవు పాండిచ్చేరిలో అయితే చర్చు స్ట్రీటు అలాగా ఇంకా బీచ్చు చా నా ఉంటాయ్ అక్క
అవును ఫ్రెంచ్ కాల్దీ రాక్ బీచ్ అవన్నీ ఉంటాయండి మేము చూడ్లేదు బీ చింతవరకు అందుకే చూద్దామని
ఆ
ఆ
ఇంకేం అక్క మరి అం టే మీరెలా వెళ్ళినప్పుడు ఫుడ్ అంతా అంటే మామలుగా స్ స్నాక్ సో అలాగ తీసుకపోతుంటారా లేకపోతే బయట బువ్ తింటారా
అంటే నార్మల్ స్నాక్స్ తినేవన్నీ తీసుకు పో కొనుక్కుంటాం బయట హ తీసుకొని వెళ్తామి గ ఈడ చేసుకునేకి ఏం ఉండదు కదండీ
మ్మ్ మ్మ్
బయట తినేది ఇంకా అన్నీ
అవునవునక్క
మ్మ్ బైట్ కొనాలన్నా ఎక్కువ రేట్లు ఉంటాయండి కానీ ఇంకా మళ్లీ ఏం చేద్దాం
అయినా ఇంటి దగ్గర నుంచి చి తీసకపోత్ తెనే ఎదే హెల్తిగుంటది కొంచెం అక్కడికి పోయిచ్చైనా అక్కడ బయట వాళ్ళు ఎలా చేస్ తింటారో ఎట్లా చేసింటారో మ్చ్ ఏమేమి కలిపి చేసిండారో తెలిదు గదా అందుకే కొంచెం బయట ఫుడ్ కంటే మేమైతే ఎక్కడైనా ట్రిప్పుకి పోతే అన్ని ఇంట్లోనే ఎక్కువ చేసుకొని పోతాం అక్కా
ఏమేమి చేసుకుంటారండి చపాతీలు పూరిలు అలాం
ఆ ఆ అంటే మామ్మూలుగా బయట టిఫెన్ లు సమయానికి ఒక ఒక దగ్గర టెంపుల్స్ దగ్గర కొన్ని దగ్గర దగ్గర ఉండవు కదా హోటల్స్ సో అలా అలాంటప్పుడు ఇవి తీసుకోపోతే కొంచెం అంటే అదు పడతాయి కదా అవి తినడానికి అందుకే చపాతీలు పూరిలు ఇంకా పొడి చెన కాయల పొడి తీసుకుని అలా పోతుంటాం అక్క స్నాక్స్ బొరుగులు కారాలు అలా చేస్తుంటాము
అ
బయట కొనేది తక్కువే అక్క మేము ఎక్కడైనా ట్రిప్పులకి వెళ్తే
ఆ సార్
అ
సరేనండి
ఆ సరే అక్క